బావున్నార
అవునవును మీరు ఓ
ఉమ్ బాగున్నానండి
ఏం చేస్తున్నారు తిన్నారా
ఉమ్
పప్పన్నం తిన్నారా అంటున్న
ఆ తిన్నానండీ మీరు తిన్నారా
ఇంకా లేదండి ఇంతకు ముందే మ్యాంగో తిన్నా
ఏంటిదండి స్పెషల్
ఈరోజు మాది బెండకాయ కర్రి
ఉమ్మ
ఉమ్ మీది మీదేం స్పెషల్
వంకాయ్ ఫ్రై
హలో
వంకాయ్ కర్రి అండి
అవునా ఓకే మీరే ప్రిపేర్ చేశారా మీరే ప్రిపేర్ చేశారా అంటున్న
ఉమ్ నేన్ చెయ్ కదండి మమ్మి చేసింది
ఉంహు అది అంటే వకింగ్ బా చేస్తారా మీరు నార్మల్గా
ఏంటిదండి
న
ఆ
మీరు కుకింగ్ బాగా చేస్తారా నార్మల్గా అంటున్నా
నాక్ కుకింగ్ రాదండి పెద్దగా ఏదో అలా అలా చేస్తా
అద్దం కాలే వాయిస్
నాకంత కుకింగ్ రాదండి
అవునా ఒకే ఇంట్లోనే ఉంటున్నారా ఎక్కువ
ఉమ్ ఏంటండి
సమ్మర్ కదా ఇప్పుడు ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారా అంటున్నా
ఉమ్ అవునండి ఇంట్లోనే ఉంటున్న
ఎండలు కొడుతున్నాయి ఈసార్ దారుణంగా
ఉమ్ బైక్లా
మామూలు గాదు అస్సలు దారుణంగా అతని మొత్తం రెడ్ అలర్ట్ ఉన్నారు కొన్ని ఏరియాస్ లో
అవున
కొని పె పేసియా ఏమో వానబడుతుంది కొన్ని ప్లేసెస్నలమో ఫులు రేను ఎ ఎండ కొడుతుంది నిన్న హాట్ హైదరాబాద్ లో బాగా వాన పడ్ నిన్న అట
హ్మ్మ్ కూకట్ పల్లి ఏరియాలో బాగాపడిందంట
ఉమ్ అమ్మ స్తాన్ వాన పడిందాంట
ఇంకా ఎమ్ సంగతలు అండి
హ
లాంచ్ అయిందా మీది
అన్నం ది త్ తినలేదు ఇంకా వంట అయిపోయింది అట్లా కూర్చున్నాము ఈ మీ చిన్న బర్డె పార్టీ ఉండి వెళ్ళాలి అనుకుంటున్నాం దారుణంగా కొడుతుంది అసలు బయట మార్నింగ్ ఎయిట్ నైన్ లోపు ఫుల్ ఎండొచ్చేస్తుంది చేస్తుంది
ఉమ్ నిజమే అండి టైమ్ లో బయటకి ఎళ్ళక్ పోవడం చ అలా మంచ్ ద్
మా పాప ఇవ్వాల్టి నుంచి హాలిడేస్ ఇచ్చిరు మళ్ళీ అమ్మే మా పాపను తీసుకోనప్పుడు తృజగా ఎండా కొడుతుంది ఆ మాది కట్టుకోలేకపోతుంది పిల్లలు చాలా చాల్ దారుణంగా ఉన్న అండి దానిక్ తోడు వారు వార్ అనే వారు ఒకటి ఆ వారు దాని వల్ల ఇంకా గ్రాసరీస్ అవి ఇవి మెయిన్ గా గ్యాస్ ప్రాబ్లం బానే వచ్చింది
మానోలే క్రియేట్ చేసుకున్నారు
ఓ మనాకు హౌజెస్ క్ వొచిటివ్ హౌజెస్ వచ్చేటివి ఉన్నావి కాకపోతే హోటల్స్ లో వాళ్ళకి షార్టేజ్ ఉన్నదట హోటల్స్ లో వాళ్ళు ఇప్పుడు మన ఇ ఇళ్లలోకి వేసేవి తీసుకోవడం వల్ల మనకు షార్టేజు వచ్చింది
మనకి షార్టేజ్ ఏ రాలేదు కాబటి మనోళ్ళు ఏం చేశారంటే అత్యాస పోయి ఊకేత ఆప్షన్ లేని కూడా ఆర్డర్ చేసారు ఆషన్ లేని టైంలో ఆర్ ఆర్డర్ చేసుకని ఎక్ ససి ఎక్ ససి యన్ పెట్టుకోవడం వల్ల కొంచెం టైట్ చేసారు అంతే షార్టేజ్ అంటే ఏం లేదు
ఆ మనం ఆర్డర్స్ చేయగానే రావట్లేదు ఒక మాకైతే అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టైం తీసుకున్నారు
ఉహ్మ్మ్
అదేమో కానీ ఒకటి మాటన్నాడ ఫేక్ చేసిర్రు పెట్రోలు
హ్మ్
న్యూస్ చూడడమ్ వాళ్ళ చాలా వరకు అని ఫేక్ న్యూస్ పెట్టే వరక్ చాలా మంది పెట్రోల్ బంక్ లలో మొత్తం లైన్లు కట్టీలు కొన్ని చుస్
అ అప్పుడుగుడా సేమ్ ఏదో ఈ సిచువేషన్
అది ఎవరో కావాలన్ చెస్ తుండ్లు
ఉమ్ ముందే ఆ రోజు మాకు కూడా పెట్రోల్ దొరకలేదు ఆ వందక్ దొరక్ అ పోయే సరికి పాపం వెరుగ పచ్చ
యాక్చువల్లీ అది దొరకకపోని ఫీల్లే రీజన్ ఎవరో ఒకరు దొరకట్ల లేదు అని ఒక మాట చెప్పడం వల్ల అందరుూ ఎగబడి ఎగబడి ఎక్కువ తక్కువ అన్నిట్లో కొట్టించుకునే వరకు సోమవారికి ఇబ్బంది వచ్చేసింది
ఉ ఉమా
యాక్చువల్లీ పెట్రోల్ తో పద్ద అవట్లు ఏం లేదు బాగున్నాయి ఉమ్ అంటే షార్టేజ్ ఏం లేదని వాళ్ళే డిక్లేర్ చేసారు కాకపోతే జనాలు ఊరుకోరు కదా
హ్మ్
దొరుకుతాయి భయంమని ఇగా కొన్ని వీడియోస్లలో చూస్తాను చాలా మంది పెద్ద పెద్ద ట్యాంకర్స్
అట్ల ఏం జరగలేదండి ఏదో అలా రీల్స్ అంటే తీసుకొచ్చారు కానీ కొట్టలేదు యాక్చువల్ గా ఏమన్నారంటే ఆ ఫ్యూయల్ బయటికి బాటిల్స్లో వాటిలలో ఇవ్వడం కుదరదు
యాక్టువల్లి కూరల్ కాపోతే కొన్ని ప్లేస్లలో తీసుకెళ్ళారు
ఏమో అండీ ఇంగా అదే నైట్ అదే తినాలి అందుకే
ఇంకా మన ఇండియాలో ఏదన్నా దొరకదు అని అంటే చాలా వరకు హల్ తొందరపడి తీసుకుంటారు మాకెక్కడ దొర్ తీసుకోకుండా పోతుంది ఏమో అని అవున్
ఉమ్ కమిన్
అది తిన్న ఇంకా అంటే అయింద లంచ్ మీది
లేదండి చేయ్యాలి లంచ్
ఊ హుం
ఇంకా చేయలేదా ఇందాకే ఒక మూవీ చూస్తాను చూసి కూర్చున్నాను
ఉమ్ సండే కదా ఏంటి స్పెషల్
ఆ ఆ
మిలియర్ గా నిన్న స్పెషల్ గా ఎటైనా వెళ్లారా అంటున్నా
ఎట్టు వెళ్ళలేదండి మా బుడ్డుడిది అన్నప్రాసన్న ఫంక్షన్ ఉంది సో ఇంకా దాని మీద పంలలో పడతాన్న
ఇంగా
ఉమ్
అవసరమా అంటున్న
ఆ అన్నప్రాసన ఫంక్షన్ వుంది ట్వంటీ సెవెన్త్ కి ఇంకా
ఇంకా నెక్స్ట్ వీడిదా నెక్స్ట్ మండేనా అంటున్న
ఆ నెక్స్ట్ మండే ఇంకా అది కార్డ్స్ చేసా ఇంకవన్నీ స్టార్ట్ చేయలేదు పిల్లలకు షాపింగ్ అవ్వలే మా బుడ్డోడ్ది ఇంకా
మరి సన్నీ బాబుకు
ఉ హ్మ్ స
ఏం లేదా మీరు
అ
షాపింగు ఇంకేమి చేయలేదా అంటున్నా
లేదండి చేయలేదు ఇంకా ఉ చేయాలి నాదైపోయింది. వాళ్ళ డాడీది వాడిదే ఉంది పెండింగా
అ
ఎంజాయ్ హ
లెవెన్ కి పోయిందా
ఏంటండి
కొనుక్కున్నరు
హలో
ఆ
అవును అదే అండి
సరే